వినిపిస్తుందా నా మాటలు హలో వినిపిస్తాందా నా మాటలు వినిపిస్తాందా
ఆ డిస్టబెన్స
బ్రేక్ అయితున్నాయా
ఆ
ఇప్పుడు
ఇప్పుడు వినిపిస్తంది
ఇప్పుడు ఇనిపిస్తుందా ఏం చేస్తున్నారు అక్క కాఫీ అయ్యిందా
ఆ ఇప్పుడు ఏడ క్
ఉమ్ నేనను ఇప్పుడే తాగినా నక్క ఊ నేను తాగినానక్క ఇప్పుడే తాగిన
ఆ ఊరికే ఉన్నారా
ఊ ఖాళీగానే ఉన్నాను
ఆ
ఏం చేస్తున్నారు అక్క మీరు
ఈవినింగ్ టైమ్ లో వాకింగ్ అట్లా వెళ్తారా
ఈవినింగ్ టైం లోనా లేదక్క పనే ఉంటుంది ఇంట్లో పని చేసుకోవడానికే సరిపోతుందా
ఏమేం పని చేస్తారు
ఇంట్లో పనా
ఊ
మా ఇంట్లో మేము పని వర్క్ వర్క్ వర్క్ ఎక్కువ ఉంటుంది పని ఏంటంటే సెంటరింగ్ పని చేస్తారు మా ఆయన
ఆ
వాళ్ళకి కోలోళ్ళుఉంటారు క అనమాట వాళ్ళకి వండి పెట్టాలి వంట వండి పెట్టాలి ట్టాలి
అవునా
వంట వండి పెట్టాలి పొద్దున్న మధ్యాహ్నము రాత్రి మూడు ఫుట్ల వండు పెట్ట తెల్లారి పొద్దున్నే అయితే నేను పొద్దున్న ఎక్కువే చేసేస్తా పొదున్న మధ్యాహ్నం తిన్న త్త చేసి క్యారీ కట్టి పంపిస్తా
హా
రాత్రి మాములు ఒక ఒక పూట చేసుకోవచ్చు వాళ్ళకి అదే పని ఎక్కువ ఉంటుంది అక్క మనుషులు ఎక్కువ ఉంటే పని ఎక్కువ ఉంటుంది ఇంట్లో ఉమ్
అంతేలే
బ్రేక్ అయితున్నాయి మాటలు బ్రేక్ అయితున్నాయక్క
ఆ నావి వినిపియట్లేదా
ఊ మాటలు బ్రేక్ అయితున్నాయి ఊ ఇప్పుడు వినిపిస్తాయి ఊ ఇప్పుడు ఇనిపిస్తుంది అక్క
ఆ
ఏం చేస్తున్నారక్క మీరు ఏ ఏం చెయాలి వంట వంట ఏం చేయ్యాలి
ఏమన్నా మునగాకు తాళింపు అట్లా ఏమన్నా చేద్ధం అనుకున్న
మ్
హలో
వినిపిస్తాందక్క
ఆ మునగాకు తాలింపు నీకొచ్చా అంటున్నా
రాదక్క మునిగకు తాలింపు ఎట్లా చేసేది
ఫస్ట్ మునగాకు బ్యాల్ కొన్ని ఉడక పెెట్టుకోవాలా
మ్ ఏ బ్యాల్లు కంది బ్యాల
ఆ కంది బ్యాల్లు ఉడికిన తర్వాత దానిమీద బేళ్ళ మీద మునగాకు పెట్టుకుంటాం
ఓకే మెత్త ఉడుకు పెట్టుకోవాలా మామూలుగా ఉడుక పెట్టుకోవాల అక్క
బ్యాళ్లు కొంచెం అప్పుడే ఉడికింటాయి కదక్క మెత్తక్ కాదు మామూలుగానే
ఆహ కొంచెం ఇట్లా పిసికితే కొంచెం పగిలితట్లు
ఆ మెత్తగాయ్యేటట్టు ఇప్పుడు మనము ఓలిగ చేస్తే ఎట్లా చేస్తాము
ఆ ఉదురుఊ అర్థమైంది అట్లా
ఆ అట్లా ఉన్నప్పుడు దాన్ల మీద మునగాకు పెడతాం
మ్ నీటిగ కడిగేసి పెట్టుకోవాలి
ఆ కడిగిన తర్వాత పెట్టుకొని అది ఉడికిపోతది కదా మునగా కొద్దిసేప్ పట్లో ఉడిపోతది
మ్
అట్ల అయిపోయిన తర్వాత ఆ రసం అంతా వంచేస్తాం పక్కకి
స
వంచేేసిన తర్వాత ఆ బ్యాల్లు ఆ మునగాకు మెత్తగాయి ఉంటుంది కదా ఇట్లా చేత్తో పీసుకుని అంటే అ అదుముకున్న తర్వాత అదొక పిల్ల పక్కన పెడతాం పో పెట్టుకోవాలక్క మనం పోపెట్టుకొని చిన్నగిత్తనాల పో డి ఉంటది కదా
పొడి ఆ ఉంటుంది
ఆ ఆ పోడి ఈ ఆక్లేకంత కలుపుకోల్లా
మ్ హు ఆ
ఆ తిరువాత ఎర్రగడ్డ అవన్నీ కోసేసుకొని మళ్ళీ తిరువాతి పెట్టుకుంటే అయిపోతుంది
మ్ మ్ తాలింపు మాదిరి కదక్క తాలింపు మాదిరా
ఆ తాలింపు మాదిరి బాగుంటుంది ఆ రొట్టే లేకి బాగుంటుంది అక్క
మ్ చేదు ఉంటదా కొంచెం మునుగాకు చేది ఉంటుందంటారు కదక్క
ఏం ఉండదక్క బాగుంటుంది శనగిత్త నల పొడి కలుపుతాం కదా
అవునా షనగిత్తనాల ఫొడి వేస్తే చేదు ఉండదా
శనిగిత్తన పొడి కారం అన్ని బ్యాలెన్స్ అయితాయి కదా
మ్ హు ఓకే కాదు మునగా కేస్తే ముద్ద్దలాగయితుందను కుంట ముద్దలాగ కాదా
మునగాకు బ్యాళ్ళు అంతా ఉడుకుతాయి
ఉడుకుతాయి ఆ
మ్ ఉడికిన తర్వాత మనం అది స్మాష్ చేసుకో అంటే ఇట్లా బట్టలోకి ఎల్లి ఆ రసం అంతా పోయేటట్టు అదుముకోవాలి
ఓకే
ఇప్పుడు బ్యళ్ళు ఆకు అంతా మిక్స్ అయితాది అంటే రెండు మిక్స్ అయిపోతాయి మిక్స్ అయిపోయిన తర్వాత
బట్టలో అదుముకుంటే అంత పొడి పొడిగా అయితుంది కదా
ఆ ఆ పొడి పొడి దాంట్లోకి మనము మీరప్ పొడి కలుపుకుంటాం అంటే చెనిగిత్తానాల పొడి
ఉ ఉ ఓకే
ఆ అట్లా చేస్ బాగుంటుంది ట్రై చెయ్ చెండి బాగుంటుంది నిజంగా రొట్టిలోకి గాని చపాతీలో గాని ఇంకా మునగాకుది రసం అంతా ఉంటది కదా ఉ దాంతో కూడా రసం చేసుకోవచ్చు
అది ఎట్లా చేసేది
దాంతో రసం నేను ఎప్పుడు చేయలేదు అక్క
అవునా ఈ మునుగకుది తాలీం పు అది రసము తింటే చాలా హెల్త్కి చాలా మంచిదంట అక్క అది
అవును నిజం ఏమంటే మనకు టైం ఉంటే చేసేకి
టైమ్ ఉండాలా చేసుకొని తినాలా చ వారానికి ఒకసారి అయినా తింటె కానీ చాలా మంచిది అంట అది
అవునక్క మంచిది మనం కూడా ఎప్పుడనా
హెల్త్ కి హెల్త్ ఇష్యూస్ రావు అది తినడం వా
అవును అవును అవునక్క నిజం మనకి బాగుంటుంది కూడా
బాగుంటుంది కూడా కంటి చూపుగాని ప్రతి ఒక్క బాడికి ప్రతి ఒక్క దానికి పని చేస్తుంది ఆ మునగా
ఆ అవును పని చేస్తాదక్క
ఊ
ఇంకా అక్క ఏం చేస్తున్నారు మరి
నేనక్క ఏం లేదక్క ఎమ్ చేయలేదు ఏదో ఒక రైస్ చట్నీ ఉంది రైస్ పెట్టాలి
ఉ
రైస్ చేసుకోవాలి దోసపిండికి ఇదంతా నానేసినాను పొద్దున్న దో చట్నీనే సరిపోతుంది అక్క పొద్దున్నకి దోశ పిండికి కూలోల్లు అందరికీ టిఫిన్ ఉంటే పొద్దున్న రొట్టి చెయ్యనక్క తక్కువ రాత్రి పూటే ఎక్కువ చేసేది ఇప్పుడు గాలికాలం కదక్క ఓకే వా వాళ్ళకి అన్నము పప్పు రసం రసం అట్లాంటివి పంపిస్తాను అక్క కూలోళ్లకి దోశలు పెట్టను ప పిల్లలకు మాత్రం పిల్లలు మాత్రం దోసలు చేస్తా పిల్లలకు వాళ్ళకు ఈ దోసలు అట్ల సరి పోవు వాళ్లు గట్టి పని చేస్తారు పాపం పని అట్ల పనిది దోశలు తింటే వాళ్ళు పని చేసేకి కాదు టిఫిన్లు అట్లాంటివి తింటే పని చేసేకి కాదక్క
చేయలేరు చేయలేరు
చేయలేరు అది పని చాలా ఈజి ఊ పని ఎక్కువ కదా ఏమున్నా దోశలైనా ఏందైనా కానీ రాత్రి పూటే చేసుకోవాలి ఇడ్లీలైనా దోశలైనా పిల్లల కోసం పద్దుని చేస్తా అంతేవరకే పిల్లల కోసమే
అవును లే
తందరికి రాత్రి చేస్తా
ఉ ఏదో ఒకట్లే మంచిది కదా టిఫిన్ తిన్నా కూడా మంచిదే అంటే నైట్ టైం ఎక్కువ టిఫిన్ తీసుకుంటే మేలు
ఊ అవునక్క
ఊ ఇంకా అక్క మరి ఇప్పుడు అన్నం ఒకటి చేస్తే అయిపోతదా
అవును
నేను చెయ చేయాలక్క ఇంకా ఏం చేయలేదు చేసుకోవాలి
ఆ
ఏంది ఏమన్నా చేయ్యాలి ఏం చేద్దాం అనగా ఆలోచిస్తాన్నా అదే మునగాకని చెప్
వంటాం ఆ
ఉ అదే చేసుకోవాలక్క టైం ప్రాసెస్ ఎక్కువ అది
ఊహు
బాగుంటుంది కాని టైం ఎక్కువ పడుతది ఊ
టైం ఎక్కువ పడుతది అవును నిదానంగా చేసుకోవాల చేసుకోవాలి
కోవాల నేను సిక్స్ సెవెన్ కి ఎట్లా స్టార్ట్ చేతే అయిపోయేదలకి నైన్ ఎయిట్ అవుతది
ఊ పాపు ఉంది కదా డిస్టర్బ్ చేస్తుంది
ఊ
ట్యూషన్ పోతుందా మీ పాప
ఆ పోతుంది అక్క ఇప్పుడు ట్యూషన్కి వెళ్ళింది
ఆ
ఊ ఇంకా అక్క లేదక్క పొద్ పొద్దున పోదు ఈవినింగ్ ఒకటే వెళ్తది
నానా బా చదుతుంద పాప
ఇంక చిన్న పాపక్క ఓకటో తరగతి
ఊ చిన్న పాప కదా
ఊ చిన్న పాప వాళ్ళు ఇంకేం చదువుతారు ఈ వయసులో
అవును
ఊ కొద్దిసేపు ఆడుకు ఉంటది చదువుకుంటది నేర్చుకుంటది చిన్న పిల్లలు కదా మనం ఎక్కువ ప్రెజర్ పెట్టకూడదు
పెట్టకూడదు అవును
ఊ అందుకు స్కూల్ కు వెళ్తాది
ఊ
హలో
ఆ చెప్పండి అక్క
ఉ స్కూల్ కి వెళ్తది వస్తుంది
చందక్క
ఆ వినిపిస్తాందక్క మీకు
అ అనిపిస్తంది
హలో అ వినిపిత్తాంది ఆ
అ
ఇంకా అక్క చెప్పాలా
కాఫీ అయిందా అక్క
హా
కాశీ తాగినారా
ఆ తాగినాను అక్క అప్పుడే అయిపోయింది మీరు
ఆ నేను తాగినా ఆ అక్క అయిపోయింది
సరే అక్క అయ్యితే
ఆ ఓకే అక్క
ఉ